హలో
హాయ్
హాయ్
ఏం చేస్తున్నావ్
హలో
ఏం చేస్తున్నావు అండి
ఉను
ఏం చేస్తున్నారు
రోడ్ మీద కూర్చున్నాను ప్రజెంట్
ఏ అత్తారింటు యేళ్ళాను
ఈ రోజు ఏం వర్క్ ఉండదు
అవునా ఓకే
ఏం పని
రోజూ ఏం టెంపుల్ కి యేల్లారా మరి
ఈ రోజా ఏ టెంపుల్ కెల్లాను ఓన్లీ అమ్మవారి టెంపుల్ కే ఎల్తా
అవునా ఎక్కడ ఎక్కడ టెంపుల్ వెళ్తారు ఎక్కువ ఆహా అందుకే వెళ్తున్నాము
అవును
ఉప్పు వేసుకుంటారా అమాస నా రోజు
అమావాస్య అప్పుడు కంపల్సరి పోతాను
మ్మ్ ఓకే ఏంటి సెంటిమెంటా ఏంటి మీకు
మ్మ్
సెంటిమెంట్ ఆ మీకు
అమావాస్య రోజు అమ్మవారినె దర్శనం జేసుకోవాలి ఇంకెవ్వరిని దర్శనం జేసుకోవద్దు
లేదు అందుకే యెల్తున్నాను నాకు తెలీదన్మాట మ్మ్
మీ టాపిక్ ఈరోజు ఇదేనా
అదేంది మీరేదైనా మాట్లాడచ్చు కద
ఏదైనా మాట్లాడచ్చ ఈరోజు ఏం తింటరు అందరు
ఈరోజైతే మేమేం నాన్వెజ్ తినం ఓన్లీ వెజ్ ఎ
మ్మ్ హు మేవ్మే మీరుండే మీరుండే మీరుండేదెక్కడ
గింత లైన్ గ ఉంది
హైద్రబాద్ మీ హైదరాబాద్లో బాగా ఈరోజు అంత బాగా మటన్ చికెన్ బాగ తింటర్
ఏమొండి మేము తినం ఈ రోజె
మీరు తిన్నరా
మ్మ్ హు తిన అలవాటు హ్మ్
మ్మ్ హు మిర్ నం
లేదు ట్వంటీ రూపీస్ ఓ నైన్ట
ఆ బాగా మీది అమ్మవారి టెంపుల్స్ దగ్గర బాగ ఆ అ
ఎందండి
బాగ టెంపుల్స్ దగ్గర ఇప్పుడూ ఆషాఢం గద
అవునవును ఆషాడం ఇగ బోనాలు స్టార్ట్ అయితున్నయ్ కదా
మ్మ్ అది
మ్మ్ హు
అందుకనే అడుగుతున్నాను
చేస్తం చేస్తం ఆషాఢం మొత్తం ఉంటది
చేస్తారా
ఇగ బోనాల టైమ్ లో అంటే కంపల్సరీ గదా అమ్మవారికి బలి ఇయ్టమూ
మ్మ్
యాటను కోస్తూ ఉంటము గదా కంపల్సరీ ఉంటాది నాన్వెజ్ మ్మ్ మీరు జేస్తారా బోనాలు
బోనాలు జేస్తం గని మేము ఎక్కువ కొయ్యం అన్నమాట కట్టింగ్స్ ఉండవు మా ఇంట్లల్ల
ఓన్లీ అమ్మవారి నైవేద్యం పెట్టిచ్చేసి వస్తార్
అదే మాదంతా స్వీట్ ఐటమ్స్ ఉంటాయి
అదే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆచారాలు
మ్మ్ అది
మ్మ్
ఒక్కోక్కరిది ఒక్కొక్క ఆచారం కాదు స్టార్టింగ్ నుంచి ఈమెకి ఒక్క రైస్ సో బెల్లమా బెల్లమే పెట్టేది ఇగ రాను రాను ఏం చేశారంటె నరబలులు ఇవ్వడం స్టార్ట్ చేసిర్రు
అవును
మ్మ్ ఇప్పుడు అందరినీ మారమని కూడా చెప్తున్నారు వినట్లేదు
మార్పు అంటే అది ఒక్కరివి ఇద్దర్లో ఒస్తే గాదు కదా అందర్లో రావాలి జీవితం ఇద్దరు కంఫట్ గా
పది మంది స్టార్ట్ ఒత్తే అన్ని సెట్ అవుతై
కానీ అట్లా ఉండాలి గదా అంత మార్పు ఒస్తే బానే ఉంటది దేనికైనా గాని అంటే నాకు తెల్సినప్ప నుంచి అయితే ఇప్పుడూ అంటే అమ్మవాళ్ళూ యట పోతుని బలిస్తారన్మాట భోనాలు ఉమ్ బానే గ్రాండ్గ జేస్తం ఇక్కడ ఇగ తెలిసిందే గదా హైద్రబాద్ అంటే ఎట్లా ఉంటాదో ఆషాడం బోనాలు అంటే
ఉ
తొమ్మి జోష్ అన్మాట ఇగ రిలేటివ్సూ వాళ్ళూ అందరు సందడి
మీకు ఉన్నారా రిలేటివ్స్ ఉన్నారా
ఓ చాల మంది ఉన్నారు.
చాలమందా
ఉమ్ చాలా మంది ఉన్నారు కాకపోతే ఇప్పుడు లైఫ్ స్టైల్ అందరికి బిజీ అయిపోయింది గదా కొంచెం ఇప్పుడూ టైం లేేదు ఈ అందరు వర్క్ బిజీ దాంట్లో దీంట్లో టైమ్ అనేది ఎక్కడ ఉంటుంది. ఒకరు ఒస్తే ఒకరు రారు ఉమ్ అట్లా ఇగ మనయే అయితే ఇవి అయితే మర్చిపోలేం కదా సాంప్రదాయాం అయితే చెయ్యాల్సియి అవైతే చేస్సునే ఉంటారు సో అట్లా అదే ఇక టెంపుల్స్ కి అట్లా ఏళ్దాంలే ఇగ లాంగు విజయ్ వాడ అట్లా అని అనుకుంటున్నాం
మ్.. మ్
ఉమ్
ఇప్పుడు అక్కడా వోయ్ ఇప్పుడు అక్కడ ఫస్టూ ఎప్పుడు ఈ రోజే అనుకుంట అక్కడ ఫస్ట్ బోనం దిసేది
అవునా స్టార్ట్ అయినియా అప్పుడే అంటే ఈ రోజు అమాస గదా
రోజు అక్కడ స్పెషల్ అన్మాట ఇక్కడ హైద్రాబాద్ నుంచి బైల్దేర్తది ఒక బోనము
హహ
ఎం ఎండోమెంట్ ఆఫీస్ వాళ్ళూ అక్కడ ఫస్టు అమ్మవారికి అక్కడా శ్రీశైలం ఆ ఇక్కడా బాసర పంపిస్తారు అన్మాట అంటే ఎలా అంటే సారా అంటారు గదా సారా
ఆహా అమ్మవార్కీ అదీ
బోనం
అంటే ఒడిబియ్యమా లేకపోతే ఎట్లా. ఆహా ఒడి బియ్యం పంపిస్తారా ఓ.
పంపించి అక్కడ వండిపిచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి.
ఉమ్.
ఇవన్నీ చేస్తారు అనమాట ఈ రోజు స్పెషల్ అనమాట సాయంకాలం లోపల చేసి. అక్కడ ఒక నిద్ర చేసి వచ్చేస్తారు మీ హైదరాబాద్ వాళ్ళు. అందులో ఇండోమెంట్ వాళ్ళు కంపల్సరీ ఉంటారు ఇండోమెంట్ అంటే గుడికి సంబంధించిన వాళ్ళు.
గుడికి సంబంధించిన వాళ్ళదే ఉమ్.
నీ గోల్కొండ వాళ్ళు ఎవరు లేరు కదా ఓన్లీ మహంకాళి. టెంపుల్.
అవును.
ఈ చుట్టుపక్కల కొంచెం పెద్ద పెద్ద టెంపుల్స్ పాతవి ఏమున్నాయా. వాళ్ళు కంపల్సరీ వస్తారు అన్నమాట.
ఇప్పుడైతే ఏం లేదు కానీ అమ్మవారికి ఓడి బియ్యం అనేది ఇక్కడ నుంచి పంపిస్తారేమో. బోనం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా కదా.
మేము ఈ రోజు అక్కడ విజయవాడలో స్టార్ట్ చేసి ఎక్కించినం ఇంకా మన హైదరాబాద్ కి బయలుదేరినాంక ఇక్కడ స్టార్ట్ అవుతాయి.
ఆహ అవునా ఓకే ఉమ్ ఇక్కడ బల్కం. పేట ఎల్లమ్మ దగ్గర కూడా బాగా జరుగుతుంది.
వాళ్ళు కూడా పంపిస్తారు వాళ్ళు ఎవరు అనిల్ అంబాని వైఫ్. బంగారు బోనం తీసుకొని బాంబాయి నుంచి బయలుదేరుతారు ఆమె. ఫ్లైట్ లో వచ్చి ఎక్కిస్తది ఇక్కడికి ఆమె వచ్చి. వచ్చిన రోజే ఆహ్ ఆమె వచ్చిన రోజు. వచ్చే పండుగ అన్నమాట. ఆమె స్పెషల్ గా ఆమెకి వార్నింగ్ ఇచ్చినందుకు తీసుకొస్తది.
ఉమ్. కళ్యాణం కూడా బాగా జరుగుతదంట కదా.
ట్వంటీ ఫిఫ్త్ కు అనుకుంటది ఈసారి.
ఆహ్ ట్వంటీ ఫిఫ్త్కా ఏమో తెలీదు కాని.
కానీ ట్వంటీ ఫిఫ్త్కి రెండు రెం రెండు ఫెస్టివల్స్ వస్తున్నాయి అదే రోజు తొలి ఏకాదశి అదే రోజు అమ్మవారు.
అవునవును తొలేకాదశి అయితే గుర్తుంది. కానీ కళ్యాణం కంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు కుదరలేదు అన్నమాట. మామూలు టైమ్ లో అంటే వెళ్ళాం రెండు మూడు సార్లు దర్శనానికి. కానీ కళ్యాణం టైమ్ లో అయితే వెళ్ళలేదు ఎప్పుడు మీరు వెళ్ళారా ఎప్పుడన్నా.
నేను వెళ్ళినాను కాని బయట నుంచి బయట నుంచే వచ్చేస్తున్నా చూడలేదు లోపలికి.
అవునా అంటే మొత్తం బైట. అయితేనే విగ్రహాలు అవి ఇవి అంత బయటనే పెడతారు అనుకుంటా కదా.
బయట పెడతారు కానీ నేను పెట్. అంటే నాంక చూ చూడ్నీకేని బయలుదేరటేప్పుడు అనిల్ అంబ్ అనిల్ అంబానీ వైఫ్ బోనం తీసుకొని వచ్చిండే అక్కడ. ప్రొడక్షన్ అంతా బందవస్తు ఎక్కువయింది అనమాట.
అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కూడా. అంత ఈజీగా దర్శనం అవ్వదులేండి ఆ రోజు.
ఉమ్.
ఉమ్ ఆ రోజు కొంచెం కష్టమేలే కాకపోతే అమ్మవారి దర్శనం ఒక్కటి అట్లా దణ్ణం పెట్టుకొని రావటమే
ఇప్పుడు సికింద్ర మంకాళి పండగ సెకండ్కు ఉన్నట్టుంది
అవునా ఇంక అంటే ఇటు సైడ్ ఏం ఎనౌన్సు ఏం చెయలేదు ఇంగ మరి అంటే అమాస్య వెళ్ళిపోయాక చెప్తారేమో మ్
ఉమ్ సా
మా సైడ్ శ్రావణంలోనే చేస్తామా మా సైడ్ శ్రావణంలో చేస్తాం
శ్రావణంలో నాన్ వెజ్ తినొద్దుగా
అంటే ఇగ పాటిచ్చే వాళ్ళు పాటిస్తారు మేమేమి మొత్తం అంటే శ్రావణం మొత్తం మేము అంటే ఇక్కడ సైడ్ వాళ్ళందరూ శ్రావణంలో చేసుకుంటారన్మ ఇప్పుడు మనం ఇటుక ఇక్కడ ఉన్నందుకు ఎట్లాగా తప్పదు కదా బోనం చేయ్యటనికి అట్లా ఉన్న మాట మా పద్దతిలో మేము చేసేసుకుంటాము ఇక తినని వాళ్ళు ఉంటే వాళ్ళ పద్దతిలో వాళ్ళు చేసుకుంటారు మామూలుగా అయితే మార్నింగెళ్ళి దేవుడికి ఇది ఆ బోనము ఎక్కిచ్చేసి వచ్చేస్తము ఇగ ఇంటికి వచ్చినంకనే ఇంకా నాన్ వెజ్
అంటే మీరు పుట్టమన్ను అలాంటి అన్ని పాటిస్తారా
ఆ అట్లాంటివి ఏమి లేదు ఉట్టి బోనమే చేస్తాం మేము
ను బావున్నవ్
అంటే మా ఇంటీ కి మా ఇంట్లో ఎల్లమ్మ ఉన్నరానామాట అమ్మవారు కాకపోతే ఇప్పటికెమి ఇంకా గద్దె అవి వేసుకోలేదు పూజలు గిట్లా ఏం లేదు జస్ట్ అప్పట్నుంచి అయినా బోనం ఒకటి చేస్తున్నాం
మన ప్ ఎల్లమ్ముదంటే పుట్టమన్ను కంపల్సరీ కదా ఆ పుట్టమన్నంటే
ఒకే అండి బాయ్
ఒకే బాయ్